ఏమ్ చేస్తున్నావు తిన్నావ హలో
ఆ ఆ తిన్నమ్ అక్క ఇనిపిల
అ ఏమంది మమ్మీ
నన్న
హ్మ్
యాచవల్ గన్ రెండు ఫోన్లు నాకానే ఉన్నాయి.
ఆ
ఒక ఫోన్ లోనో సినిమా సుత్తన్నా ఒక ఫోన్ లోనో ఫోన్ మా
అవునా ఇ ఎక్కడనాయే ఇక్కడ బాబాయివాళ్ళ ఇంటికి వచ్చిన
ఆ నాగద్
డోర్ టాక్ దిస్ వన్ సరేగాని ఆ ఏం పొద్దు నుంచి ఏం చేసినావ్?
పొద్దనుంచేడా?
అడి ము పోయి
ఇప్పుడు ఇటువోవుడు అయింది. నాది మొత్తం ఒక కాడ లేను ఇయ్యాలా మాట్లాడింది గా కాక కాటా ఏమనగా
కడమ్ పండుగ ఎప్పుడంటా?
ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్
అవునాత అయితే మేం రాట్ తినాలే ఇగ మేం రామ్ మేం రామ్
ఎందుకు ఎందుకు?
మేం రామ్ దేనికంటే
ఆ
పోరగల్ ను ఎవల్ వట్ చి పిల్లల్ నెవెల్ పట్కోవలె
వాళ్ళందరు ఇక్కడికే వత్తరు గా కాదు నువ్ ఇక్కడి నుంచి కూడా పోవచ్చుగా
పిల్లలు మీ ఊరు మొత్తం అందరు అన్నే ఉంటారు.
అయితే ఆ
అందరు అక్కడే ఉంట్రు ఏం చేయాలా? పిల్లల్ని ఆ వాళ్ళకి అక్కడ ఊరు మొత్తం తెలుసు
ఎవలికి
పిల్లలకి ఆ చా బజార్ మొత్తం తెలుసు వాళ్ళు ఇంటికాడ ఆగరు ఒక కాడు ఉండేటోళ్ళు కాదు.
మనం మనం అక్కడికి ఎందుకు పోతాం మరి వీళ్ళు ఇంటికన్నే ఉంటారు కదా!
ఎక్కడ ఉంటావు? నువ్ ఇంటి కాడ ఇగో ఒక దగ్గరకొచ్చినప్పుడు చూడకుండా వాళ్ళుండరు. మనముండమ్. అట్లా దాని బదుల్ రాక్పోడమే మంచిది.
ఓ కొడుకా అట్లా అంటే ఎట్లా మరే వాళ్ళు లాస్ట్ రోజు వొత్తరు కావచ్చు మేబీ
ఇగ వచ్చిన రాకపోయినా రా అందతవ్ పైన కడక్ పడన పండుగ మంచిగ చేసుకుందాం తియ్ ఇక్కడ మంచిగా చేసుకుందాంలే.
అక్కడ మీమ్ అత్తమో రామో?
మేం గుంజ్ కొత్తాం కదా ఎండాకాలమే కదా.
మేం రాంగవచ్చు.
సరే రాకుంటామయే లేగని ఏమోండింది? ఆ
బిర్యానీద్ తిన్నా నేను మధ్యాహ్నం ను ప్రతి రోజు అయితంది బిర్యానీ బిర్యానీ
బిర్యానీ
ఇ ఇక్కడికొత్తె
టమాటా కూర పట్టుకొచ్చిందియలా గారడేందే పెరుగన్న పట్టుకరాలే ప్యాకెట్లు కొనుక్కొచ్చిండ్ రోండు
మాక్ ఇయళ ఇంటికాడ అదే కూరండిన అందుకే అటుపోయినా
ఎటువోయినవ్ ఫంక్షన్కా
అందుకే బి బిర్యానీ తి తినొచ్చిన
బిర్యానీ తినొచ్
కానీ నీకు ఏన్నాయినయ్ మరె
అ డోన్ ఠాక్ రా డోం టక్ డట్ టేల్
ఆహా
తిస్ కొత్ సరే మా అవుట్ఫిట్ ఏం తీసుకుంటనవ్ అవుట్ఫిట్ ఏం తీసుకుంటానవ్ ఉమ్
డబ్బులే లేవ్ నీ అవ్వా నీహి ఫష్
ఫస్ట్ ఎంటిదటా ఫస్ట్ టపరా గోల్డా డబ్బులే లేవ్వ ఉమ్ ఉమ్
మాలేసుకుంటాం కాబట్టి ఇగ ఫార్ లాస్ట్ రోజు తీసుకోవాలే ప పంచనో ఏదన్నోటి
పంచే బాగుంటది పంచేనే బాగుంటది
ఆ మీలాంటోల్లు కొంచెం సాయం చేత్తె మంచిగుంటది ఇంకా
నా లాంటోల్లాక్ చేసే సాయం ఎటు పోయేటియి అటు ఎదురు చూత్తనే ఉన్నాయి నాకు
ఆ మీ చేయినించెడ్ అత్తె ఇంకా మంచిగుంటదని
ఇంకా మంచిగుండు వామ్మ
ఆ ఆ మొత్తం సాటిస్ఫాక్షన్ ఉంటది మీ వొల్లన్ అడిగిన మీ వొళ్ళని అడిగినా గాని నా దగ్గర నే లెవ్వు అంటళ్లు అట్లైదే నువ్వు పాపండక్కు రాకని చెప్పిన టోన్ నువ్వు డబ్బులు పట్టుకొని అత్తేనే రా లేకపోతే రాకన్నా ఆ రాన్
ఆ రోజు క కరుపని పోతది రే నీ కోసం
పోనెంది ఇంగ ఆగట్లేను గని
పోయిన కాదు రోజు కరుపని పోయినా కూడా నీ వందం పట్కొని రమ్మంటవా ఉమ్
అట్లా
అ
డబ్బులు పట్టుకొనే రా అనైతే చెప్పిన నాకు మళ్ళీ ఇక్కడ ఖర్చు ఉంటది ఎవడన్నా కూడా వస్తాడు
ఎవరన్నా ఒకరు కాదు ఎవరన్నా ఒకరు వత్తే ఎవుల్ వెట్టాలే సుధార్ పని పోయ్యో కూలి పోయో ఎటోటోకరు పోయి నువ్వు తీసుకోవచ్చు
విల్లుండే ఎందుకు
వీళ్ళ ఉండదుకి ఇప్పు నుంచి తాగమంటవా ఇప్పుడు నుంచి తగమంటవా
ఇది సాయం అంటాన్న నేను సాయం చేయ్ అంటాన్న గంతే
సాయమా
ఆ ఆది ఒక సాయం అనుకో పోయిందా ముచ్చట
సాధన సాధి కాటికి పోయింది సరే సరే ఓకే వీటిగానే అదే అమ్మ రిపేర్ అయుతుందటన ఇప్పుడు ఏవరు గురించి చెప్పినావ్
ఇంటి తీసుకొని ఆ మ్యాథ్స్ తీసుకొని ఏం చేస్తది అని కడు వచ్చు ఇగ
ఎందుకు చేసిన్న అనిపిత్తందట
అవుట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్పెక్ట్ చేస్తుందంట
అవుట్ ఆఫ్
త్రీ ఫిఫ్టీ
ఆ నువ్వు పేల్ అని చెప్పిన అప్పుడే
హు
నువ్వు అట్లా అనకు అంటాంది నేను అట్లా అనుడు కాదు నువ్వు పక్కా ఫెల్ అని చెప్పినా
ఉ పక్క ఫెల్ వద్దులే అన్నయ్య
ఫీల్ అయితాని అన్న ఇగా ఏ ఏం కాదులే పాస్ అయితావులే అని చెప్పిన ఇగ
ఎంకరేజ్ చే
ఆ
ఎంకరేజ్ చేయాల్సి నువ్వే డిస్కరేజ్ చేస్తే ఎట్లుంటది
చదువుకొని రాయాలి ఎగ్జామ్లు
హుమ్
వుత్తిగా నామకా నామకా వాస్తు పోయి రాత్తే ఎట్లా
సరే కాదు ఇప్పుడు సెకండ్ ఇయర్ అయతది సె సెకండ్ ఇయర్ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటానవ్
ఎవరు ఆది అమ ఆ వాళ్ళకు ఉండాల ఆది
సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎవ్వరిది అయిపోతుంది వాళ్ళదేనా అయిపోయేది ఆ డిగ్రీ చేసి
సివిల్స్ పోయి
సివిల్స్ గట్టి గడ కొట్టే ఆలోచన ఉందా ఫస్ట్
టే డైరెక్ట్ కొట్టే ఆలోచన ఏ ఉన్నది
ఈ చదువులు ఇవన్నీ చదవలేం నాన్న త్వరగా పెళ్లి చేయి నాన్న నాకు అడుగుతుంది
అక్కడ దాక వత్తువా అక్కడ దాకపోతే ఫస్ట్ పెళ్లి చేసుకోండి ఫస్ట్ పెళ్లి చేసుకోను
చేసుకోవా
జాబ్ లేకుండా డా ఎవడన్న పిల్లని ఇత్తానంటే ఓకే
ఏమి ఏమంటున్నాని అది చేసుకుంటే మకి కంపెనీలకు వస్తే మంచిగా ఉంటుంది తొందర లైఫ్ సెట్ అవుతుంది అన్నట్టుగా మేము మానేశాం మా మాదా ట్రిపుల్ స్ కంపెనీ మాదే డ్యాన్సెస్ నేర్చుకుంటే మంచిగా ఉంటది అని అంటన్న టూ ఇయర్స్ లో ఆ టూ ఇయర్స్ లో ఎక్స్ ఎక్స్పీరియన్స్ వత్తది ఇప్పుడు చాలా మంది ఆ బిపి షుగర్లు బాగా పెరుగుతన్నాయి టాబ్లెట్లు బాగా వాడతండ్రు దేన్ మీద ఎఫెక్ట్ పడుతది కిడ్నీ లకి కిడ్నీ మీదే పడుతుంది పక్కా ఇప్పుడు అట్లా కేసులు పెరుగుతాన్నాయి పెరిగినప్పుడు ఎవలిది ఎవరి అవసరం వస్తది డయాలసిస్ టె మన అవసరం వత్తది సో మనం ఇప్పుడు ద షార్ట్ అడ్వాన్టేజ్ ఉంది ఎక్కువ సీట్లు కూడా ఎక్కడ కూడా పడితే అక్కర్లేవ్వు
ఆ
ఇప్పుడు నేను నీకు ఎట్లాగ నెక్స్ట్ టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ కలిపి ఒకసారి ఉంటది ఎగ్జామ్ నువ్వు అడ్మిషన్ వేసుకుంటే ట్రైనింగ్ నేను ఇప్పిత్తా
ఆ ఫస్ట్ నేను ఎంపిసి చేసి
ఏం కాదు ఎంపీసి ఎంపీసి సిఏసి చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇళ్ళక వచ్చి డ వేసుకొని వేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు
ఆహా అదే ఎమయ
అయితే అది చేసుకుని టూ ఇయర్స్ కి వెళ్ళిపో ఒకసారి ఉంటది ఎగ్జామ్ సర్టిఫికెట్ నీకు ఎట్లాగో స్కాలర్షిప్ డిగ్రీ స్కాలర్షిప్పు ఉన్నది కాబట్టి స్కాలర్షిప్ మీద నెళ్తది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వత్తది అంతలో సర్టిఫికేట్ వత్తది నువ్వు శాలరీ కోసం చేయట్లేవు కాబట్టి కంపెనీ కూడా ఈజీగా తీసుకు ఉంటది అన్నట్టు
శాలరీ కోసం చేయట్లేదా
శాలరీ కోసం కాదు నువ్వు నేర్చుకుంటాన్నావ్ కదా
ఆ
నేర్చుకున్నప్పుడు నువ్వు స్టయి ట్రైనింగ్ కిందకి ఒత్తది కదరా మొత్తం
మ్ అవును